అది ఈ మోటర్ దచ్చన్నాడి
నం నెట్తుందరా ఆ నా గురు సర నా ప పోడిేినాం అది నా అన్లై క మీ కు
ఇప్పు దిన్నోడ కొట్టిలా అంత నెట్టు ఏ ఇప్పు నాలు అన్నలి అనా
ఈ ఎక్కులు మాట్లాడతే ఎంతడు వస్తుంద్రా
ఒడవదు ఒడవాదు
ఒడవదా ఒడవకపోతే ఏం కాదు ఒడుస్తానే
ఇ ఫయిజ లెక్క ఫీల్ అవుతాను ఆసి సినిమా డౌన్లోడ్ చేసుకోలేకపోతనాము ఏం
ఎటు పోయినవ్ అవునా మంచము ఒక బిజినెస్ స్టార్ట్ చేయ్యాల అని ఉంది కదా నాకు ఎప్పటినుండో డ్రీమ్ అది
అదే బెటర్ నువ్వు అన్నది ఇప్పుడు ఆడ ఎట్లయినా లేదన్నావా
ఆ లేదు అసలు లేనే లేదు మళ్ళీ మాకు లంచ్ టైమ్ లో హా ఆల్మోస్ట్ హాస్టల్ వాళ్ళే ఉంటారు కాబట్టి బైట్ ఫుడ్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ బయటకు పోయి ఆర్డర్ చేసుకుని తినేంత సేపు మాకు ఉండేది లంచ్ ఫార్టీ మినిట్స్ ఫౌర్టీ ఫైవ్ మిట్స్ టైమ్ బొక్క అని ఎక్కువ ఎవరు చెయ్యలేరు సో అదేదో మనం ఓపెన్ చేస్తాం అనుకో రు ఉంటది కదా
ఆ
ఆహా అందుకే ఓపెన్ చేద్దామను సూపర్ ఓకే హెచ్ ఆర్ తోని మాట్లాడాలా
బడ్జెట్ ఉంటే ఒ చెయొచ్చు దాని మీద ఒకటి ఆ వాళ్ళని చ కాలకు కు
అదే వాడు ఎంత అడుగుతాడు తెలవదు
చెప్పు ఉంటది వానికి మంచిగానే
ఎంత ఉంటది మాక్సిమం
వానికే నెల నెల జీతం లే కా డి ఏంటి వత్తనయ్యా హా ఆహా
అంటుందా మాక్స్
ఉంటది వాడుచైఫ్ పోదామా నాని దిగుతానాయి ఎట్లా ట్వంటీ లేయినా తక్కువనే ఉంటది
ఎంత ఉన్న కూడా ఇగా తెచ్చుకోవాలే లేపోతే మనమే ప్రీపే మనమే నేర్చుకొని పరిస
ఆ నిల్చుకొని
అంటే ఒక వన్ మంత్ వాళ్ళు వాళ్ళు పెట్ కూడా మనం నేర్చుకోవాలి
అలాగ తాక్క్కవనే ఉంటాయి ట్వంటీ ఉంటాయి ఫిఫ్టీన్ ఉంటాయి ఇగ అంతే
ఇక్కడికి అంత మంచి అని మంచి పట్టుకోవాలే
ఆ ఈ చైనిీస్ ఓల్ తీరుంటాడు గాలు మంచి ఇస్తారు
దనికి నీట్ గుండాల మల్ల
వాళ్ళని అడుగు తే
హ్మ్ ఈటికి వచ్చి కిందికి వచ్చి తింటాం
ర్ కదా ఆది
ఆమ్ బయట తెలుసా మళీ సిగ్నల్ దగ్గర అంత దూరం నడిసి రావలి ఉమ్ అదేధో మనమే పెడితే మనమే ఇక
ఈ మోటర్ కొత్తది కొనుకొచ్చల అది హీట్ అయితే ఆగుతాంది
ఏ నువ్వు మోటర్లు గీటర్లు ముట్కోకు
ఆ స్విచ్ బంద్ చేసుడెమో మళ్ళా బంద్ అయింది
అవునా
ఏటు ఆ ఆ
ఎవర్రా
మమ్మి
మెము ఎట్ అంత ఎందుకు ఊటికచ్ బుక్ చేసుకుంటన్నాం మే బి ఇవాళ ఇవాళ కన్ఫర్మేషన్ రేపు నైట్కి టిక్కెట టికెట్లు కన్ఫార్మ్ ఐతాయ్ అరుణాచల్ తిరుపతి పోండుచ్ సరే
పాండిచ్చేరి
ఆ అరుణాచలం తిరుపతి మూడూ పాండిచ్చేరి పోవా
పాండిచ్చేరి ఎమో కానీ తిరుపతి ఎమో కాని పాండిచ్చేరి చూ
ఉంటారన్టే ఉమ్ అథావా తీసుకెళ్తా
ని ఎందుకు చెప్
అరే రా రా నిజంగ తీసుకెల్తా
ఏమోద్ధు
నెక్స్ట్ మంత్ ఎండింగు కి చెప్తా
ఆ
నువ్వోస్తా అంటె చెప్పు మున్నా గానీ కూడా అడుగుతా మున్నాగానీ కూడా తీసుకోనిబోధం
ఎమోద్దు పో నాకి ఈడానే సరిప్ పోతే పని ఎమోద్దు నువ్వు పో ఎంజాయ్ చి చిట్టివాళ చిట్టివాళ రిలేషన్ ఆ
ఆ ఇ అది ఏరి సట్
అదేదో టి కప్పులాకెలి
ఆ చూసా చూసా
స్టోరీ పెట్టింది
నేను షాక్ అయినా పోరాగాలతోని ఎడిటింగ్ ఏది అన్ని
నీను చూసి నవ్వుకూన ఆ టి లాకెలి పోయి కాడిగనలడి
అ అత్తది ఆగార
పాపం ఎంజాయ్ చేసిందంటన చెల్లి అప్పుడు ఆ రోజు
ఆ పాతయి గీనే ఉన్నాయి కుష్లాలవం కాడ ఆ ఇల్లు అయినాటే ఇగ
రే నువ్వయ వస్తావుంటే చెప్పు మున్నాగాడు నువ్వు రాసిరానుకో టిక్ టికెట్లు బుక్ చేస్తారు ఎందుకుంటే టికెట్లు దో దొరకవు మళ్ళీ
ఎం వద్దు
పవన్ పిచర్ చూడాలని లేదారా కాదురా నేను పోతున్నా కాబట్టి పోత మీరు ఎప్పుడన పోతారా అలాగే ఎప్పుడు పెద్దగా అయినాక కూడా ఆ మిమొఖంలకు హాస్టల్ ఉండుడే ఉంటది అంతా
మరి హాస్టల్ నుండి ట్రిప్ లు వేయరా
మా అక్క రామానపుడు పోయిన మంచిగావుండు అన్ని
ఎం వద్దు పోయిరా చెజ
ఎ ధర్మ ఒకరుపాయ కూడా అవస టికెట్ టికెట్ ఈజీగా పోవచ్చు
ఆఫీస్ వెళతాన్ని పోతున్నావా కా
సినిమా ఫ్రెండ్స్ మా డిగ్రీ క్లాస్మెంట్స్ మీము అంద ఉ ఉ సంబందింట
మళ్ళ వ ఆఫీస్కిప్పుడు ఆ రోజు లీవ్ ఆఫీస్
సుమంతంతందిడింగరా ఇప్పుడు ఇంకో పోయినా ఇప్పుడు ఏ ఏమనుకున్నాం అంటే వీకెండ్ లోనే అప్పుడు ఏ వీకెండ్ అ ప వీకెండ్ లోనేదం అనుకున్నాం ఇప్పుడు వచ్చే వీకెండ్ లో టికెట్స్ ఆల్రెడీ బుక్ వీకెండ్సలో ఎక్స్క్స్ట్ మ ఎ లో కెస
ఆ అ తగ బర అ మతంగ వాట్టకి అ బాథరుూమ్ మీ దబడుతే అటా బరాబర స్లాపులు స్లాబ్ వా అయిపోయినట్టేయ
అవునా
ఉమ్ గోడక్ మొత్తం దర్వాజకి దాన్ని దిష్ణర్ ఇందిరమ్మ ఇల్లు అప్లయ్ ఎత్త అత్తె
ఏ మాకి ఇందిరమ్మ ఇళ్లలు వచ్చేదే పదిహేను సంవత్సరాల ఒకసారి వస్తందంట
వా ఎప్పుడో ఒకసారి నారాజా మమ్మయ్యోలగూడ చె
నా అవున ఆ మాగుడా మంచి కట్ప మాకుాగు కోనేతోల్లం మేము
మంచిగా
అ తన్న ఉవర
మున్న అనుకని ఇత్తనన్నాడు వా సాంబారంగా ఫోన్ జేసిండు పాపం
ఇస్తాడరా నిజంగా
ఆ
కి వాడు ఏమన్నా అంటే నాకు క కూడాలేదు అప్పుది కొత్త ఫోన్ అవసరం లేదు సెకండ్హ్యాండిల్ ఇప్పి అని అన్నాడు ఇది అర ఆ ఓ కొత్త కాదు సెకండ్ హ్యాండిల్లో ఫోనే సెకండ్ హ్యాండ్ల్ సెకండ్హాండల్ తేవద్దు ఒక ఫోర్ మంత్స్ ఫైవెస్ అవుతుంది వాటి నేం ఫోను అది చెప్తా ఫోన్ చూస్తే నుకు షాక్ అవుతావ్
ఇ శమ్సంగ్ కు వాళ్ళు అన్నావు కానా అని
పంపిస్త జూడకు పోను ఎంత బాగుంటాయో డిస్ప్లే బాలేదు నార్మల్ పైన స్క్రీన్ బాగలేదు చ కొత్త ఫోను అది దానికినికి అది మనకి ఫైకి ఎక్కిస్తునార్ అంటే ఆల్మోస్ట్ అది ఎంతంటే థర్టీన్ కే కాబట్టి అదే ఇ మంది రిస్పాండ్ తెలుసుకుంటును అక్టువల్గా నేను తెకుందాం అనుకున్ చరలో ఉన్న
నాకు ఎప్పుడు నేను తీసుకుంటాను ఇప్పుడే
సరే నక్ంది నక ఒకకసారి ఇంకొకటి చెప్ ఫోటో పంపిస్తే నువ్వున్నాడు డైరెక్ట్ చూసి సాక అండ్ ఇడికి వచ్చింది కదా రాత్ర సన్ బేడ ఎలా ఫోన్ చే వసవా
ఆ
ఆ గదే అ పౌచస్ ప్యూర్ వైట్ గ్లాస్ వెనుక మ ఇప్పుడు లేదు పోయినాకు వంపి
ఆ
ఎంత బాగుంటది తెలుస అది ఉన్నా డైరక్ చూపి స్తుంద్రచ్చ ఇరది గంట రాచ్చిందల
ఇంక అట్లా ఎప్పున్నా న
తీస్తుదాలు సరే ఇప్పటివరకు ఉదమం ఫోన్ తీసుకొని వద్దు ఆ తమ్ములకి ఎందుకు మామా టీట అన్నారు అనుకో మీరు పిదార్కి ఎప్పుడు బ్యాప్ తీసుకుకోమ సరేనా
ఇప్పుడు నా అంట ఎప్పనా నాకుడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది
ఆ
ఇటు ఇష పచ్చిన ఎనుకు
ఏ
త్ర తౌజడ్ ఫోర్ తౌజడ్ అయితది
ఏట్స్ ఇంట్రెస్ట్ సా
ఆ ఇప్పుడు చేస్తే కాలుకిస్తేగా హలో హలో హలో ఈ కాల్జ ఎతున్నారుర అన్నానే హలో
చెప్పు
ఫఫటీన్ హండ్రె టూ తౌసాండ్ ఆ హండ్రెడ్ వస్తాయి మాక్సిమం న త్రీ తథౌసండ్ అయితాది
ఆ సరే అ నేను చెప్తాలే అయితే నీకు ఎంతలా కావాలండి ఇప్పుడు ఫోన్ స్విచ్ అవ్వళకున్నారు నేను నాకి నేను చెప్ప పెడతా నీకు ఎంతలో కావాలో చెప్పు అంత బడ్జెట్ చెప్తా నేను
ఫైవ్ థౌజండ్
ఫైవ్ తౌసండ్ ఆ
మన ఎందుకది మన పెట్న చూడు క ఫోన్ తీసు
ఎప్పుడన్నా ఏ పోను
చూప పెట్న ఒకసారి
అది మ పజది స సామ్సంగ్ అనుంట
ఆ
ఓ శామ్సంగ్ ఈ శామ్సంగ్ తీసుకుంటా అనుకున్నా తీసుకోలేదుగా నేను అడిగను కూడా అడగలేద్దాన్ని అది తున్నట్ండ ఆ అది ఏమను కుంటా అంటే సెకండ్ హ్యాండిల్ వద్దు నాకు కొత్తది తీసుకున్నామని కోదుకు
ఆ
అవుతలేను నాకు అది రాకేశ్వరి ఇస్తా అన కూడా నేను నాకు అదే అని చెప్పిన ఉన్నన్న కావాలి అక్క నా ఫోన్ ఇవ్వు అసలు పట్ కో
మరి అందరు పూరాల కంజ్ వాడుతంది
అత్క్ నోత్తన్ లా మసలు సలుదా
చూడలీ టెన్ మినిట్స్ అయినా మళ్ళీ టెన్ మినిట్స్
అవునా
టూ అయితే అయిపోతాయి
ఇప్పుడు అయిపోయిందా
అయిపోయింది మళ్ళ